హలో
హలో
ఆ హలో వినిపిస్తుందమ్మా ఇప్పుడు
అవును వినిపిస్తుంది అక్క ఎట్లున్నా హెల్త్ ఎట్లున్నావాక్క బాగున్నావా
బాగున్నా ఏం తిన్నావ్ టిఫిన్ సారీ లంచ్
సరియే లంచ్ వచ్చేసి ఆ టమాోటా బాత్ తిన్న కాదా
టమాటా బాత్ ఈ రోజు రసం చిక్కుడుగాయ్ తాలింపు హు ఏం స్పెషల్స్ ఫుడ్ రిలేట్ పెడ పచ్చడి ఏదో చేయాలి అంటూ ఉన్నావ్ చేసావా
ఆ చేసిన ఈరోోజు ట్రై చేసాను అక్క
హా
బాగు వచ్చిందండి హు హు కాని సింపుల్ తొందరగా అయిపోతుది టేస్ట్ బాగుంది బాగుంది
హు అసలు మేమైతే టూ డేస్కి ఒకసారి చేసుకుంటాం అది కంపల్సరీ పక్కా ఉంటంది ఆ ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం ఎప్పుడు పెరుగు అన్నం లోకి బాగుంటది దోశ అక్కడ బాగుంటుంది.
అంటే నువ్వెట్లా చేస్తావక్కా
నేను కొబ్బరి పచ్చడేరా ఫస్ట్ మనము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఉమ్ సో అది నేను మిక్సీకి వేసేసు కొనే ఇంక మామూలుగా ఇంక ఆనియన్స్ పచ్చిమిర్చి ధనియా జీలకర్ర టమాటోస్ చింతపండు అన్ని మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మగ్గించుకోవాలి
ఓకే
సో అట్లా కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ తెల్లగడ్డలు ఉంటాయి కదా ఎక్కువ వేయాలి అవి కూడా ఊ
చెప్పినట్టు నేను చేయలేదు ఇది యూట్యూబ్ లో చూసి చూశాను విస్మయి ఫుడ్ అతను చేస్తాడు కదా ఆ తను చేసింద్ అతని ప్రాసెస్ లో చేసిన కొబ్బరి ఫస్ట్ పచ్చి కొబ్బరి
ఇదొక టైపు
ఆ ఫస్ట్ పచ్చికొబ్బ బిరి ఫుల్ ఆయిల్ లో ఫ్రై చేసేసి నాడు మళ్ళీ కొన్ని చెనగపప్పులు చిన బెల్లు ఆయిల్
ఓకే ఓకే నువ్వు అంటే ఇది ముద్దపచ్చడా ముద్దగా కందిపప్పు శనగపప్పు
అవన్నీ ఏయలేదు ఓన్లీ అన్ని వేయలేదు అక్క ఓన్లీ చిన్నగిబ్బాళ ఒకటి చేసా ఆ చెనగ పప్పు ఒకటే వేసినాను మళ్ళీ వెండుమిరపకాయలు చింతపండు పసుపు సాల్ట్ అంతే ఇంక
ఇట్లా కూడా ట్రై చేయ్ చాలా బావుంటది ఆనియన్స్ గ్రేవీ ఎక్కువ వస్తుంది బాగా
అవునా
పచ్చడి టైప్లో నీకు దోశకి చేసి పెట్టుకున్నావంటే నీకు నిల్వ కూడా ఉంట కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాయి బాగుంటుంది దోస చట్నీ కాంబినేషన్ ఇడ్లీ కి కూడా బాగుంటుంది
అదే అదే ఈ సారి నువ్వు చెప్పినట్టటు ట్రై చేస్తా
మ్మ్ మ్మ్ అంటే హెల్త్ కూడా మంచిది కదా ఇప్పుడు సీజన్కి కొబ్బరి ఉంటది ఇంట్లో ఎప్పుడు మన కొబ్బరి వాటర్ దాగ్ తో ఉంటం గద
మ్మ్ కొబ్బరీ వాటర్ అంటే గుర్తుకు వచ్చింది టెంకాయ్ గో కదా నీళ్లు అట్లే ఉండిపోయినాయి
అవును అవునా ఓకే ఓకే తాగలరా అది కూడా కాస్ట్ ఏక్ ఎక్కువ పెరిగిపోయింది ఎపుడు ఈ
అవును నేను తాగుదాం అనుకున్నాను ఏదో ఇంకా ఈ రోజు లే లేసింది లేట్ అసలు డ్యూటీ కి టైం అయిపోయింది సో అందుకని చెప్ ప్పేసి తొందరగా రైస్ చట్నీ వేసి ఇంగ వచ్చేసిన ఇంగ అదే అదే హెల్త్ కొంచెం కొంచం బాలేదు అలా అక్క ఇంకే అక్క
చూద్దాం ఏదో వన్ ట్వంటీ యో వన్ ఫిఫ్ పీఓ అనుకుంటా వన్ లీటరు కోకోనట్ వాటర్ చాలా కష్టం
స్తారు కదా
ఆ వన్ లిట్ ర్ బాటిల్ ఆన్లైన్ అప్పుడు మనం తెచ్చుకోకూడదు వాళ్ళు తెచ్చ ఇచ్చిందే తీసుకోవాలి
ఆ అది ఏందో విచిత్రము అదేదో
ఆ అంటే మంది ఏమన్నా పెద్ద బాటిల్స్ ఉన్నాయా సేమ్ అదే లీ
అదే అవును మళ్ళీ బాటల్ కూడా చార్జ్ చేస్ తర్లే
చార్జ్ మ్మ్ అదే ఆడేం అంత పెద్ద పెద్ద ఏమి పోయారు వాళ్ళు చిన్న పెద్దగా ఉండే టేకాయ్ దాలో కొంచెమే ఉంట్ దువాటర్ వాడు అన్ని పోసాను ఇన్ని పోసాను అని చెప్ పే ఎక్కువ ఛార్జ్ చేస్తాడు అంతే
ఇంట్ల లాస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు అయినా ఇప్పుడు ఎండలు ఎక్కువు కదా అసలుకు ఆంధ్ర హలో ఆ ఎక్కడ చూసినా కొబ్బరి నీళ్ళు ఇప్పుడు పావ్ సీజన్ మ్మ్ వాటర్ మలన్ మ మస్క్ మిలన్ ను ఈ కొబ్బరిని ఇవి మూడు మైన్ ఇప్పుడు
అవి తీసుకుంటా ఉండాలి లీక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి
ఆ మా ఇంట్లో అయితే ఇంకా మస్క్ మిలన్ హలో వాటర్మిలన్ అయ్ కువా ఇంకా
అదే అదే అసలు అదే కడుపు నిండిపోతాది మకి ఉ అయ్యో నాకు మ్యాంగో పిచ్చి ఈ ఇయర్ కోసం వెయిట్ చేస్తా ఉంటా అస్సలు ఏ ఫ్రూట్ తినను తెలుస్ నేను అంతక నాకు నచ్చేదు వేపు ఫ్రూట్స్ ఎక్కువ ఇదొక్కటి తిం అదేఏం మంచిగా అది కూడా బంగినపల్లి బాగు ఉంటాది
ఉ ఉ అదేను మళ్ళీ అది తోటది ఏదో ఎను తుంటం మామిడి కాయ నీ టారే
ఏనుగుతం బంగ్ మల్గుబానా
మలుగుబను మల్ ఇంగోట అదేదో మా డాడీ తేస్తాడే ఏనుగు తొండంకాయ్ ఆగ్ అది ఏమ సంథింగ్ కేట అది స్వీట్ అసలు చీకేరా ఉన్నట్టు ఉంటది
మ్మ్హు ఎర్రగా ఉంటాయి కదా ఎర్రగా ఉంటాయి
ఆ కాదు కాదు ఫుల్ ఎల్లో కలర్ ఉంటది
ఓకే ఓ
లోపల పైన గ్రీన్ గ్రీన్ కలర్ లోనే ఉంటది కానీ లోపల మాత్రం బాగా మాగు
ఓకే ఓకే ఆహా అవ సే సేధమే
అట్లాక్క ఇంకేమ్ అక్క
ఈసారి ట్రై చేస్తా ఆది అయితే పన్ ఎప్పుడు తినేది భంగినా పల్లిన అసలు
మరి బేనిస్ కూడా బాగుంటది అక్క బేనిస్ కూడా బాగుంటది
కాయలు అంటారు కదా
అది పులుపక్క
ఆహా ఇప్పుడ ది తీయగా వస్తున్నాయి మా మాగా మాగి పోయినక కని అది చె మనం చెట్ల దగ్గరికి ఏలే తీసుకుంటే బెటర్ రా వంతా
అవంతా పచ్చళ్ళు సరిపోతాయి అక్క
మ్మ్
మ్మ్ అద అంట మామిడి ఏదో అంటారే
ఆ ఆ
ఆ అలా ఆ పచ్చల్లికి బాగుంటాయ్
పికిల్స్ కి పెద్ద పెద్ద కాయలు ఊరగాయ కాయలు అంటారు కదా గుండుగుంటాయి కాయలు అదైతే అసలు ఒకటిన్నర కేజీ ఉంటుదేమో ఒక కాయి నేను మొన్న చేశాను మొన్న పికిలా ఆ మొన్న పెట్ట పెట్ట పికిల్ అంటే ఒక ఫైవ్ ఏమో మా ఫ్రెండ్ తెచ్చిస్తే చేసాను బాగుొచ్చింది బాగుంది కాయ కూడా బాగుంది ఆ ఎక్కువ పులుపు ఉంది బాగ చాలా
ఒకే ఒకే కేమ అక్కా చెప్ హలో
చెప్పల ర అయిపోయిందా తినేశారా ఇంకా టీ టైమ్
టీ టైమా పిలుస్తారు ఫైవ్ ఓ క్లాక్ కి ఏల్లాలి అ ఫైవ్ కీ టీ టైమ్
హమ్ అదే కద ఫైవ్ కి కదా అసలు అంత అవుతున్నా నాకు మధ్యాహ్నంలాగే ఉందిలే ఇక్కడ అంత హీట్ ఉంటది ఈ పక్క కంత
మీరు నైట్ అయితే ఇం టెర్రస్ పటతరా
ఎంధో
అన్న ఆ తిరుపతి బా చాలా బాగుంటుందిక్క నాకు ఇష్టం తెలుపు ములా అన్న తిరుపతి అన్నా మా మున్ని అడిగాను నేనుస్తి ముందు కకి షిఫ్ట్ అవుదమ్మా అని నువ్వు కాాలంటే షిఫ్ట్గా నేను రాన్ ఈ ఎండల్ కేతన
ఎండలు ఎక్కువ మనకి ఆంధ్ర సైడ్ అంతా ఎ కువ
ఆ మనకల్ ఉండేద
రాయలసీమ మొత్తం ఎక్కువ ఉన్నాయి ఎండలు రాయలస మంత
హమ్ అంటే వాళ్ళత్త వాళ్ళు ఉండేట్లే అని నే అని చెప్పేసి పెేపతులు వండేది బెటర్ బాగుంటుంది అని చెప్ప
అన్నిటికీ బాగుంటాయి కొన్ని కొన్ని దగ్గర కాకపోతే క్లైమేట్ అనేది మనకి చేంజ్ అవుతుంది అంతే
కానీ ఒ ఒకసారి తిరు తిరుపతిలో అయినా తిరుమలలో అయిన ఎక్కువ వాన పడుతా ఉంటుంది కదా అక్క
సీజన్ అని లేదు ఇక్కడ అసలు ఎప్పుడు ఎండు ఉంటుందో మనకి ఎక్కడ ఎప్పుడు వాన పడుతదో తేలిదు మనకి ఆంధ్ర సైడ్ ఈ పక్క రాయలసీమ అంతా అంతేలే హమ్ కొండ పైన అయితే మనకి ఇక అప్పుడప్పుడు కొంచెం వానలు పడతాయి అంటే అది హై కదా అని ఇంకు ఉండేది మనకు పైన ఉంటుంది కాబట్టి చెట్లు ఎక్కువ అడవి ఎక్కువ మెయిన్ అడివి కాబట్టి అసలు మొన్నయితే మాడిదంత తగలబడిపోయిందంట పాపం కొండ
అయ్యో ఆ ఆహా
మనకి
ఆహా అంటే ఈ హీట్ ఎక్కువకి ఎవరన్న కనీసం అదే హీటు
అంటే అంతే ఈ ప్రతీ ఇలా ప్రతి ఇయర్లీ అంతే అక్కడంతా అడవులు కాలిపోతాయి కొండపైన అస్సలు మనము మిద్దెక్కమంటే అంటే దూరం నుంచి బాగా మంటలు కనిపిస్తాయి
అవునా
అయ్యో మొత్తం వన్ వీక్ భ్యాక్ మొత్తం అలాగే జరిగింది అదే హమ్
అ నేను ఎప్పుడే న వస్తానక్క
వచ్చే వచ్చే
కరిపూరా ను ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత టూ మంత్స్ తర్వాత ప్ పైన పైన బాగుంటుంది కిందది కూడా బాగుంటుంది కదా
ఆ అడిసే
హు సెప్టెంబర్ లో అట్లా బాగుంటది కదా